పడుతాందారా
ఆ అయిన వాడతందక్క
ఊ ఎం చేతాండు
ఏ లేగో ఇప్పుడు పండుకుని లేసిన నేను ఆను పల ఆ ఇక మిస్కల్ వచ్చిందని. మల ఎత్తనను చేస నా
ఆ సెల్లితోను లోతను మాట్లాడదానా న నీ ఎవ చేసినట్టున్నదని చూశారపు కొనీది
అంతేనా
హు
ఎం చేతున్నారు తిన్నారా?
తిన్నాం
ఏ కూరా
బీరకాయ పప్పు
బీరకాయ పప్పా
అండుతాన అంటే చిన్నడు ఏమన్నాడు అంటే, ఏమెద్దు పప్పును బీరకాయ వండు అన్నాడు. అంటే సరతిగా వండిన పోద్దున్నే వండిన.
ఆ
ఇక బోలు దోముకుని ఆటు ఆటు ఉడిచిన మాగా గోలు దొముకోవాలె ఎన్న పచ్చడాకిట్లా పెట్ట తెత్తదరా నీకు
ఎందుక అక్క
ఆ ఎప్పుడన్నా పచ్చడ తినాలనుకుంటే
నే నేం పచ్చడ పెట్టాలా ఇప్పుడు వరకైతే
ఆ
ఆ ఒకవేళ దమ్మున ఉసిరికాయలు తెత్తే మా ఇంటి పక్కమె పెట్టింది. ఉసిరికాయ పచ్చడి పెట్టింది అప్పుడెప్పుడు. నేను ఎం పెట్టాలె
సరే ఆ ఎప్పటికే కూర కూరగా అంటే పచ్చడితోనే తినాల అంత ఇత్తది కదా ఒక ఒక సారి
ఆ
పచ్చిమిరపకాయల పచ్చడ జెతవా
ఏం చెయాలె నేను ఎప్పుడు ఏ పచ్చడ పెట్టాలె ప తరజేలే
ఉమ్
అప్పుడు అమ్మ పెడితేనే అమ్మ ఆడి నుంచి పట్టుకొని వచ్చేదు కానీ ఏడేడా పెట్టినా ఎప్పుడు పెట్టి తిన ఎప్పుడు పెట్టలే
ఆ
నా వెట్రాదు కూడాడ
ఉమ్
అచ్చంట చిన్నోడు
ఆ అద తిట్టి ఫోన్ చేసింది
ఆ
చిట్టి ఫోన్ చే అదేప్పుూ నాన్న ఫోన్ చేయాలంటే ఫోన్ చేసినా మాట్లాడిను స్కూల్ నుంచి వెళ్ళి ఇప్పుడు వచ్చిందట ఏ మాట్లాడింది అక్క కూడా మాట్లాడింది ఇక నేను ఇక్కడ నేను అరబుజ్జి నన్ను హాస్టెల్ ఎర అరహా అది నని అంటాండు
కొన పావా
ఆ
ఆ
అంటే మొత్తం ఇప్పుడు హాస్టల్ కు ఫీజ కట్టార కదా ఫీజు
ఆ
అని అక్క అంటాది
ఆ
గర చూస్తానా ఇప్పుడు నెలకింత పదిహేను నెలకు పదిహేను వేలు ఒక నెల వేసినాం అనుకో పదిహేను వేలు అయితే ఆ ఎటు ఉంటది ఎవళ దగ్గర పైసలు ఉన్నాయి ఏం కాదా హస్టల్ ఎత్
ఆ
అప్పుడు అంటేన ఏతే అయిపోయినాయి ఇప్పుడు చింటుకు ఇబ్బంది అయినా తమ్ముకి ఇబ్బంది అనా అందరికి ఇబ్బంది అయినా ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి పైసరు అన అంటే గరే ఆలోచిస్తానా నాకిడ ఉడా బుద్ దజలేద అంటాడు
ఇ ఆయనకుడం ఎదిరేసరికి ఏమిండబుదువుతుదా అంట అండేడా ఉంట కూర్చొని తినుడా కదా
ఆ
ఏద ఊ సంద ఆడైతే వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుండా కూర్చునేది కావచ్చు
మాట్లాడుకుంటూ కూర్చున్నది వాళ్ళకు ఒక టీవీ ఉండేది టీవీ టీవీ
ఆ టీవీ అన్నా చూసుకుంటా కూర్చునేది కావసం
ఆ
ఆ
టీవీ ఉండ టీవీ చూసుకుంటా డ్యాన్స్ చేసుకుంటా టీ చూసుకుంటా దోస్తులతోని ఉండేది
హుమ్
కానీ ఇప్పుడు టీవీ లేదా దోస్తు లేదా సరే టీవీ ఉన్నది బాగ కాని దోస్తుల్ లేరు వాళ్ళంతా ఫ్రెండ్స్ ఇంకంతా వాళ్ళు చాలా పెద్ద పెద్దలు అందరు ఉంటారు హాస్టల్లా
హుమ్
ఇక వాళ్ళకు రోజుకు రెండు కూరలు మూడు కూరలు
హుమ్
ఇగ టిఫిని పొద్దున టిఫిని వాడా దోశా ఇడ్లీ నా టైం టూ టై
మ్
అలా చేసేది కానీ ఇక్కడ ఏమైతుందంటే అటుడు తిరగడం వల్ల ఈ
ఆయనకు బోరుకొడుతాంది ఎవను మాట్లాడేటళ్లు లేరు ఆయనకు
ఆ
పిచ్చిలు వేసినట్టు అయితే అందుక వచ్చేవళ్ళదు వాళ్ళ మాట్లాడుకుంటా అంటే
గాదే
ఎర తనే పానీ
ద తిన్నావా అని అడుగుతాం ఆ తిన్నా ఏం కూర అని అనుగుత ఈ కూర అని చెప్తారు
ఆ
ఇది కూర అని చెప్తే అవునా అని అంటారు
మ్
అంతే ఇగ, మళ్ళీ ఏమున్నది ఆడ దోస్తులు ఉంటారు కదా, ఒకరిఒకళ్లు ఒక ఆయన సాంబాయ అంటే ఆయన ఉన్నాడు
ఆ
ఆయన ఏది తిన బుద్ధ అయితే అది తెప్పి మేము డబ్బులు ఇస్తామ అని బావయినా కాని చింట అయినా ని అంటే తెత్తా, తెత్తే బిర్యానా ఆయనకి ఇష్టంమయింది తెత్తే పైసలు కొట్టేది
ఆ హా
ఇక ఇప్పుడు ఏమ కొడతారు
ఆ
ఏమి లేదు
గదె
ఎప్పుడు ఆయన ఎవరు సాదుడేం కథ అనేది ఉన్నది గాని ఎవరు ముందుకాద్ దర శోభక్క ముందుకుతలేదు అప్పుడే నేను అన్నా కదా అయినా మంచిగా ఎందుకు అని అన్న కదా బుక్కు బారేసిన కదా, పైసలన్ని ఒడిచిన తర్వాత మళ్ళీ ఎందుకు, ఆ ఆనుడు నన్ను పిలవనే పిలవద్దు నన్ను పిళ్తే మంచిగా ఉండది అంటాంది
ఎందుకు ఆయన బుక్ ఆయనకి ఇచ్చిలా అని నన్ను అడగద్దంట అందా.
ఆ ఆయన బుక్ ఆయనకి ఇచ్చి పైస లోడ్ చేసిరు ఎవరైతే బాజె తీసుకున్నారో వాళ్ళే చూసుకోవాలి. మళ్ళ తర్వాత ఏంది మధ్య అవి అన్నీ చూ పైసలు ఉన్నాయ అని, అప్పుడ అంటే మేము చూసుకున్నాం కదార. ఇప్పుడు పైస మసలు ఉన్నాయి అని మేము చూసుకుంటా అంటే, మేము చూసుకుంటాం. అని మనిషి రెండు నేలలు పెడదాం అని రెంనేళ్లు రెండు నేలలు పెట్టిళ్ళు. పెట్టినంకా రెండు నెల్లు రెంనెల్లు పెట్టిరు రెంనెల్లు రెంనెల్లు పెట్టినాంక మూడో నెలలో ఇల్ ఫస్ట్ నెల పెట్టిర్రు.
ఆ
సెకండ్ నెలల పెట్టే వాళ్ళకు ఏం చేసిండ్రు. ఎవలు కిరాయికి వాళ్ళ పోయరు.
ఆ ఎక్కడ వళ్ళు అక్కడ పోతున్రు
ఎక్కడోళ్ళు అక్కడ పోయినాక మీ వంత వచ్చినప్పుడు మీరు అన్నం తేవాలి కదా!
తేవాళ్ళ మరి తెవద్దా
అన్నం చేక ఏం చేసిలాంటే ఇక ఫోన్ చేత్తేనే ఏమైంది అక్క రేపు ఫస్ట్ చటు కద అని ఈమెకు చేయాలి టిఫిన్ పట్టుకరా అని ఆమెకు చేయాలి
అరే గుర్తుంటదా వళ్ళ వాళ్ళు పట్టుకొని రావాలే
మాట్లాడేరు కానీ అప్పుడైతే అత్తమ్మ దినాల అప్పుడైతే ఎవరు పెడతారు. అని అంటే ఎవరు తప్పులు చేయకపోతే బాబయి పెడతానని అంటే, ఆ సరే అన్నారు అన్నాంక మరి నేను అన్న పది మందిలా పైసలు వచ్చినప్పుడు నేను పెడుత నేను పెడతా అన్నారు ఇప్పుడు ఎవరు సప్పుడు చెత్తలేరు అని అంటే, అది గత గతహా అయిపోయింద అని ఇమంటది. అంటే గత గతహా అయిపోయిందంటే మనిషి చచ్చిపోయినాక మళ్ళా తిరిగిరా అని అంటా అత్తాడా, ఎందుకు అట్లా మాట్లాడుతా పైసలు ఉంటాను అవి. పైసలు లేకుంటున్నా గట్లనా అన్నిన అంటే ఇక సరే రెండు నెలలు పెట్టిర్రు మూడు నెల క్రితం ఆడ వేసిన్రు వేసిన తర్వాత పైసలు ఆడుంది ఐదు లక్షలు ఓడ్సినయి
ఉ
ఐదు లక్షలు మనిషికి ఇరో లక్ష రూపాయలు ఇప్పుడు ముగ్గురం మూడు లక్షలు లు తీసుకొని ఇంకో రెండు లక్షలు ఉన్నాయి అనుకో అవి వడ్డికిత్తే
ఆ
అవి ఆ సొల్లుతోనే ఎవరక నువ్వు ను నే నిలబెట్టినప్పుడు, నువు వడ్డీ తీసుకొని ఆయన పెట్టొచ్చు. మన ముగ్గురం ముగ్గు మూడు నెలలు తీసుకొని వడ్డీ కి పెట్టచ్చు
అవును
అడ్డుంటది ముద్ద ముద్దు ఉంటది మనకు సేవ్ కాకపోనా అట్లా చేయలేదు. ఐదు లక్షలు వడిసే దాకా పెట్టిరు కతం మిగతా పైసా అసలు ఏం చెస్తాడు. చింటూ నాకే రెండు లక్షలు ఖర్చు అయినాయి ఎవరిస్తారు అని అంటే, ఎవ్వలిత్తరు చెపు
ఆ
అప్పుడు నువ్వు తీస్ తీస్కోపోయిను తీసుకోపోయినందుకు లాభమైన నష్టమయినా నువ్వు భరించాలి ఎవ్వర్ ఇయరు అని అంటాడు ఇప్పుడు పెట్ట తెల్వదే అనేది కావాలి పిలిపిస్తే ఈ అరన ఇట్లా నేన్ నిజామాబాద్ పోతాన ఆ అని చెప్పిండు.
ఆ
ఆ
వాడేం మంటాడు మా పిల్లలకు చదువు కోసం ఇప్పుడు నేను పెట్టిన నా పిల్లల భవిష్యత్తు కోసం నా పిల్లల చదువు కోసం నేను చూస్కోవాలె జీవితాంతం ఆయన ఒ ఇగ నేను మొదటి నుంచెల్లి మొదటి దాకా చూసుకుంటనే ఉండాల్నా ఆ పిల్లలా భవిష్య స్టడీ కోసం ఆ పిల్లలు పెరిగిన్రూ పెద్దాయిన్రు నా పిల్లలే పెరిగి పెద్ద కాలేదు ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఎట్లా వాళ్ళని చదివిత్తెనే కదా వాళ్ళకు జీవితం అనేది ఉండేది. అననన్నరు. నేన్ స్టడీ కోసం హన్మకొండ పోవాలె
ఆ
ఆయన ఎవరు చూసుకుంటరో ఏం కథో అందరితోని తిను అని అన్నది. అన్న తర్వాత ఇగ వాళ్ళు ఒక్కరు రాలే ఇద్దరు రాలే ఎవ్వరు రాలేదు ఇంక వాళ్ళే పెడతారు వాళ్ళే అద్ చెత్తన్లు ఎప్పుడన్నోసారి వస్తాడు వచ్చి అరే ఏం కూర అండినవురా అన అంటకి కూరండి అంటే తింటావు అంటే తింటా అంటే వస్తాన లేకపోతే సబడే
ఏ మారి ఏంజత్త ను మాత్రం
ఇగ ఎవరికైనా మనం ఇగ అన్నం ఎత్తలేమా
ఎత్తాను
గట్లనే ఇగ ఎత్తన్న ఎస్తంటే ఇప్పుడు ఆయన ఏం చేయ అంటే ఎవరైతే ఎవరైతే చూసుకుంటారో ఎవరైతే అదిస్తారో వాళ్ళకి ఆస్తుపాస్తులు
గదే అంటాలు గదా
ఆ ఆస్తుపాస్తులంటే ఇగ వాళ్ ఇష్ ఇష్టం రా చూసుకుంటే చూసుకోని లేకపోతే లేదు మేమైతే ఇగ నలుగురు చెప్పినట్టు
ఉమ్ మరిగంతే గదా
ఉమ్
ఏమో తి ఎట్లయితే గట్లయిత ఏది ఏం చెత్తాను మరి
హ్మ్ సరే రా
ఆ సరే అక్కా